హలో హలో
హలో బాగున్నరండీ ఇ
ఆ బాగున్నాం మీరు బాగున్నారా అండి హాలో
బాగున్నామండీ ఎ
ఎ ఏంజెస్త
నం తల్లి ఏం లేదు ఎండల్ బాగున్నా అంటే ఎండలు బాగున్నయిగా
ఆ అవును బా నే ఉన్నాయి మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చినెళ్లు ఇంకేంత ఉం టై ఇటు ఇటు సైడ్ బానే ఉన్నాయ్
బాగనే ఉన్నాయా
ఇటు సైడ్ కూడా ఎండలు బానే ఉన్నాయండి ఆ ఈ నెలలోనే ఇట్లున్నాయంటే అచ్చే నెలలో కెంతుంటాయో
అవునవును బాగున్నాయమ్మా పిల్లలు కూడా స్కూల్కి స్కూల్కు పోదామంటే భయమైతుంది
అవును ఇప్పుడు పిల్లలకి ఫేర్వెల్ పార్టీ ఉంది ఏమి డ్రెస్ కొనాలో ఏం ఎట్ల చేయాలో ఆలోచిస్తున్నాను కూర్చొని
ఎన్ అవునా
ఆ ఇప్పుడైపోతున్నయి గదా స్కూల్లు టెన్త్లు నైన్త్ క్లాస్లల్లో ఇద్దరు
ఐతరా ఏం చదువుతున్నరు
ఒకామ టెన్త్ ఒకామ యయిత్
మరి పిల్లలకి ఫేర్వెలాంటే కొన్నార డ్రెస్సులు
ఆహా లేదు ఏం మోడల్ ఇప్పుడు మో ఇప్పుడు మోడల్స్ అస్తున్నాయి కదండి ఏ మోడల్ కొనాలి చేయాలని ఆలోచిస్తున్నాను ఇగ వాళ్ల గుడ టెన్త్ లాస్ట్ కదా
అవును
ఉమ్
ఇంకా ఎప్పుడండి ఫేర్వెల్
ఎప్ ఉమ్ ఇంకా టూ డేస్ అయినంక ఉంది హ్మ్
హ్మ్ మన చిన్నప్పుడు ఇవన్నీ లేకుండాండి ఫేర్వెల్లు అవ్వి ఇవ్వి లేకుండే ఇప్పుడూ ఈ చదువు చదుకునే కల్చర్ అది ఇది బట్టి ఇప్పుడు వాళ్ళు ఒక స్కూల్ ఇద్జేస్తుండ్రంటే అనుంటావ వాళ్ళ స్కూల్ అద్జేసిందట
మనస్కోల చెయ్యాలని వాళ్ళకి అప్పుడప్ ఇప్పుడు మనకేట్లుందంటే పోవుడు చదువుడు ఇవన్నేం లేకుండే ఓన్లీ చదువుకున్నుడు ఆచ్చుడు
అదే గద
హ్మ్ ఒక బుక్కు ఒక పెన్ను అవే ఉంటుండే ఇప్పుడు కొన్ని బుక్కులు
హ్మ్ ఇప్ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకే వా ళ్ళ వాళ్ళు ఉన్నకే అంద బరువుకి బ్యాగు డబులుంది ఇప్పుడు అట్లున్నది మన మనప్పుడు ఓ రెండు బుక్కులుంటే జరిపోతది
ఆ అయిన ఇ ఇ అప్పుడు చదువు వేరే ఉండే ఇప్పుడ్ చదువ్వేరే ఉంది
అవునవును
అప్పుడు మనం టీచర్లంటే ఎట్ల భయపడ్ తుండె ఈ అడెన్నొ కనమతే ఇడ భయపడ్తుండే
అవ్నూ
హ్మ్
ఇంక
ఇంకేం లేదండి ఏం చేస్తున్నారు అందురు ఆరోగ్యాలు బాగున్నాయ
అందరం బానే ఉన్నాము ఎండాకాలం కదా
హ్మ్ అవ్నూ ఏం ప్లాన్ చేస్కోలే హాలిడేస్ ఓస్తున్నాయి గద
హాలిడేస్ స్తున్నయండి మాకు వాళ్ళే ఉంటరు పదిహేనిరవై రోజులు
ఎంతమంది పిల్లలు
ఇద్దరండి పాప బాబు
ఉహ్మ్ పాప ఏం జేస్తది
పాపకు మ్యారేజైంది పాపకు ఇద్దరు పాపలు
ఓహో
హ్మ్ ఇంగ బాబు హైదరా ఉంటాడు
ఉహ్మ్ వాళ్ళే మీ దగ్గర్కోస్తారేమో
ఆ వాళ్ళే మా దగ్గర్కోస్తరు
ఆ హా ఏం జెస్తున్నాది అందే ల హ్మ్ మరి అంకులేం జేస్తారు అంకులేం జేస్తారు ఇట్ల వేరే ఆహా ఎట్లా ఇది ఫస్టైమా ఎట్లోచ్చింది అసలు ఎక్
తుగరుంది తనకు బీపి షుగరు పలేట్లువా ఆ కా కార్డే అడేస్ట్ అయిండు
ఓహో ఎక్కడ హాస్పిటల్ లోనేనా ఇంట్లనేనా
అంటే ఇంట్లో ఓచ్చి పడుకున్నాడు. మామూలుగా తిరిగి తిరిగి ఓచ్చి పడుకున్నాడు. మంచిగుండే పడుకున్న వ్యక్తి ఎందుకో లేవమన్ లేట్ శివరింగ్ అన్నాడు చ చనిపోయిండు
మ్మ్ హూ మ్మ్ అవునా మని చేస్ కోలేదా మీరు జుసుకోలేదా మరి
చుస్కున్నామమ్మ రోజు మంచిగుండే గదా ఏ మన
అహూ అంకుల్ షుగర్ ఎప్పనుంచి ఉండే ఉహు సడనగ వచ్చింది అనుకుంటా ఇప్పుడు చాలా మంది కస్తుంది అట్లనే మా సైడ్ గూడా ఒక ఆమె జన్పోయింది. మంచిగుండే మ్మ్
దానీ బట్టి గూడా ఇదయితున్నాయి
అవును ఇప్పుడు అన్ని మందు తింలే అప్పుడంటే ఇంట్లోనే పెంచుకొని ఇంట్లోనే దింటుండే పాతకాలంలో పెరడు పెరడు ముంగటన్ని పెంచుకొని
అవును
తింటుండే ఇప్పుడు చాలా మంది పిల్లలు గూడా ఊ అంటే షాప్స్ కేళ్తున్నారు. చిప్స్ అని బిస్ ఇట్లని చాక్లెట్స్ అని మ్మ్ అట్లా
దానికాలవాటు పడి అన్నం మార్ మానేసిండ్రు
ఆ ఇప్పుడు థీన్ తీ ఇప్పుడు ఆ బయట వస్తువులు ధీంటే ఇట్లా ఆపరేషన్స్ అన్ హెల్త్ బాలేకుండా అపెండిక్స్ అని అవని ఇవని అట్ల అవుతున్నాయి మ్మ్
ఇంకమ్మా
ఏంలేద్ మీరే చెప్పాలి ఆ అస్తరు ఇంకెయ్యలే లేదు వెండలే బాగున్నాయి గదా బయటికి ఎళదామంటే భయమేతుంది ఇగ లే ఇప్పుడే ఇంతున్నయ్ ఎండల్లున్నాయంటే వచ్చే నెలలో ఇంకెంతుంటాయో ఉమ్మ్ అట్లనీ మ్మ్ అయినా ఇగా ఉగాది గూడా ఒస్తుంది గదా ఎటు లేదు అని అట్టే అనుకుంటున్న
ఏ ఉగాది అయిపోయేసరికి పిల్లల చదువు గూడా కంప్లీట్ గాదు ఏప్రిల్లో మళ్ళ కంప్లీట్ అయిపోతుంది
అవును మ్మ్ ఉగాదొస్తూ మ్మ్ తిన్నారా మరి ఏంకురేసాను
ఇవాళ రాపకు రాపాకు టమాట ఆ ఆలుగడ్డ కూర
హు
వల్ల గురువారం ఫాస్టింగ్ అమ్మా
ఆహా అంటే మధ్యానం మిర్దిన్నారు సాయంత్రం టిఫిన్ చేస్
టిఫిన్ టిఫిన్ చేస్తామ
ఆహా మీరేంజెస్తరు
ఉమ్ టిఫిన్ ఏదన్నిగ ఉక్మన్నా చపా తి అన్నా లేకుంటే అల్పోన్న అటు స్కుల్ పోన్కేయడం అన్నా ఏదన్నా ఒకటిగా
అ అ అవును మీరేం చేస్తారు మరి ఉమ్ ఆహా ఏమన్నా మిషన్ అవన్న ఏమన్నా కూడతారా
ఏం కుట్టనమ్మ ఏం కుట్టను అంటే అ మధ్య మధ్యల పిల్లలస్తారు వాళ్ళువీళ్ళు ఏదైనా తీసుకున్నా కష్టపైతది ఆ
అవును ఉమ్ అట్లనే అంతే మా ఇట్లా డైలీ వేజెస్ పనికెళ్తారు ఉమ్
అవునా
ఉమ్ ఇగా డెలీ పని మార్నింగ్ ఎళ్ళి ఆ లేదు స్కూల్లోనే
స్కు ఇంట్లో ఇంటి వద్ద చదివిపిస్ సరేమ్మ అవు
టీ తాగిండ్రా లేదమ్మ సాయంత్రం పూట
ఆహా లేదు ఇంకా తాగలేదు మీరు తాగిండ్రా
ఇప్పుడే పెట్టేనా పెట్టి మీతో మాట్లాడుతున్నా
ఆహా ఇం పిల్లలు చిన్న పిల్లలు గదమ్మా ఇంకా చిన్నోళ్ళే ఉమ్
వాళ్ళతో పనెల్లది వాళ్ళ ఆరిపిస్ స్తా ఉంటారు గదా చిన్నపిల్లలు అంటాం కాని వాళ్ళతో
అవును బాగా సతాయించుకుంటరు అటు తరు ఇటురుకుతరు
అవునా
ఉమ్
మరి లంచ్ బాక్స్ పెట్నవ వాళ్ళకి మధ్యాహ్నం వస్తారా
ఆ లంచ్ బాక్సే పెట్టుడు ఉమ్ మరి తాగండి టి
ఇంకమ్మా
ఏం లేదు తాగండి మరి టీ ఓకే అండి అ ఓకే